మీ అక్క వాళ్ళు అందరు వస్తున్నారా ఇవాళ ఉ చిన్నక్క వాళ్ళు బావ
ఆ వస్తున్నారు వస్తున్నారు అందరు వస్తున్నారు ఆ మావయ్య వాళ్ళు కూడా వస్తురు ఏమో
మరి అమ్మ ఒక్కతే కష్టపడుతుంది ఇంటికాడ ఎవరు లేరుగా
ఇగ ఇగ మేము వచ్చి ఏం చేయాలి ఇగ
కనీసం అన్నం తిన్నదో లేదో
అవును
అత్త ఇటు తిరుగుడే అయితాంది
ఆ
మరి అమ్మి అమ్మమ్మ వాళ్ళ మీ అత్తమ్మ వాళ్ళ ఎవరు రాలే కదా ఇంకా
వాళ్ళు రారు ఇగ తినే టైమ్కి వస్తారు వాళ్ళు
కనీసం మీ అమ్మమ్మ రావచ్చు కదా కొంచెం హెల్ప్గా ఉంటది
ఆ అదేగాని ఇగ వాళ్ళని తీసుకోడ రావడానికి ఎవరు లేరు కదా నేనయితే పోయి తీసుకొని వచ్చేటోన్ని
ఊ మరి ఇట్లా మా అక్క ఒక్కతే ఉన్నది ఒక్కతే కష్టపడుతుంది ఇన్ రోజులుకి ఇట్లా బర్రె వచ్చింది ఎట్లా ఏంటిది అని కొనీసం మాట్లాడానికైనా రావాలి కదా
ఇగ వాళ్ళగా అలా లేనప్పుడు మనమేం వాళ్ళని బతిమిలాడుతాం అంటే మనసులో అంటే ఇగ స్వార్థం అంతే ఎవరి స్వార్థం వాళ్ళది
ఇంకా మీ మావయ్య కూతుర్ని ఇంకా చేసుకుందాం అనుకుంటాన్నావ్ మీరు
నేను అలా చెప్పిన్న నీకు
ఏ మీవాళ్ళు అంతరు చెప్తాండ్రు
ఏ కాదు నేను అసలు రివ్యూస్ లోనే చూసుకోను అన్నాగ
ఏ అందుకే నా కాలేజ్కి వెళ్ళి బర్త్డే కేక్ కట్టి చేయిచ్చుడు ఆ
నీకెవరు చెప్పిరు కదా
నాకు తెలుసు కదా
అదే ఎలా
అరే చెప్తే తెలుస్తాది
నేను ఎవరు బర్త్డే కి కట్ చేపియలే ఏమి చెయ్యలే
మీరును పాప ఇద్దరు వెళ్ళిండ్రు కదా
మేము ఎప్పుడు వెళ్ళినాం
బర్త్డేనాడు
ఆ అలా ఏం లేదు అంటే బర్త్డే కేక్ కట్ చేసిస్తే లవ్ ఉండాలి
మ్
బర్త్డే కేక్ కట్ చేపిస్తే లవ్ ఉన్నట్టా
అట్లాని కాదు ఎంతయినా మావయ్య కూతురు కదా
అయితే
ఇగా అనుకుంటున్నారు కదా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు
నేను ఎప్పుడో అనేసినా నేను విదేశంలో చేసుకోనుఅని మా డాడీకి నేను ఎప్పుడో అనేసినా మా డాడీ కూడా ఓకే అన్నాడు
హ్
విదేశంలో చేసుకోకూ ఇగ అంతే
అంతే ఈమె ఈ ఈ కాలంలో ఎక్కడైనా వేరేటోళ్ళను మంచిగా చూసుకు చూసుకుంటానే మంచిది
అదే అదే రిలేషన్ లో ఎందుకు మ మళ్ళా నాకు నచ్చదు అట్లా ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా నాకు నాకు నచ్చదు
అంత అవును మరి ఎవరికైనా బాధ అనిపిస్తది కదా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా
ఆ అదే
ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు మీరు మీరును అక్క
నేను అక్క తమ్ముడు నిన్న రూమ్ చేంజ్ అయినాం కదా వాడు కొంచెం హెల్ప్ చేసిండు అసలు నా మొత్తం బాడి నెత్తి నోస్తుంది ఏమో నిన్న మొత్తం అఫ్ డే
మరి సెకండ్ ఫ్లోర్ అన్నావు కదా సెకండ్ ఫ్లో ఫ్లోర్ మీద ఇవన్నీ సామాన్లు ఎత్తుకొని దించి మళ్లా దిగి మళ్ళా ఎక్కి ఎట్లుంటది
అట్లా జరిగింది ఇగ సిచ్వేషన్
మరి ఎత్తుకునుడు అయితే ఎత్తుకుంటాం సరి ఇక్కడ నుండి అక్కడ పెట్ పెట్టమంటే పెడతాం కానీ ఎక్కి దిగుడు అయితే ఎట్లుంటది ప్రాబ్లం
సిచ్యువేషన్ మన అనుకున్నట్టు ఉండదు కదా ఎప్పుడూ
పనోళ్ళని వాళ్ళు ఎత్తు ఎత్తేటోళ్లు ఉంటారు కదా వాళ్ళని పిలిపించుకోవచ్చు కదా
నేను చెప్పినట్టు మరి ఎక్కువ ఏం లేవు సామాన్లు తక్కువే ఉన్నాయి గానీ అదే కొంచెం ఎక్కువైనాయ్ మాకు
హ్ మీరు ఎక్కువ హార్డ్ పని ఎక్కడ చేస్తారులే
అబ్బా ఏ సింపుల్ పని చేసినవా
ఉ హూ ఇట్లా ఎత్తుతేనే మరి బాడీ మొత్తం ఫిట్గా ఉంటది
అదే అందుకే ఎత్తిన ఇగ
చే ఎందుకు వస్తాయి
బాడీ బాడీ పెయిన్స్ అంటే ఇగ చానా రోజుల తర్వాత ఎత్తినాగా
హ్
అందుకే కొద్దిగా
ఏ ఎందుకు ఇక్కడ మొత్తం ఒక ట్వంటీ డేస్ దాగా వడ్ల పని మొక్కజొన్న పని అంత చేసే వెళ్ళిండ్రు కదా
బాడికి కొంచం సుఖం సుఖము ఆలవాట్యిందిలే
ఇప్పుడు మీరు ట్వంటీ డేస్ ఇక్కడ ఉన్నప్పుడు అంత పనులు చేసే వెళ్ళండ్ర కదా
నేన్ చేసి నేనే సార్ నేను ఏం చేయలే మ ప్రజన్నను కూలీలే పెట్టి ఇచ్చురూ అన్ని కూలీ కూలీలేతో అయింది
ఉ తిరుగుడేనా
నేన్ జస్ట్ తిరుగుడే
మంచిదే
ఆటు ఇటు తిరుగుడే ఇగ
ఇగ లాస్ట్ రోజు చెరువులో ఈ ఇతకెళ్ళి లేక బావిలో ఈతకెళ్ళి వెళ్ళిపోయింరు
ఆ అది కూడా ప్రవీణ్ పిలుచుండేగ రప్ బ ఇంటికాడ ఉండి ఏంచేస్తావని
ఉ
అంటే ఎల్లిన
మరి మరి మా కోసం ఏం దేస్తున్నారు
ఏం తేవాలి మీకోసం
ఎవరేనా అడుగుతారా
హైదరాబాద్ను తీసుకురమంటావా
తీస్కారా
ఆ
తా తాజ్మహలే కటిచ్చిడు
మనిషి మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యం ఉ
తాజ్మహల్లే కట్చ్చంరూ కదా
అ ప్రైస్ కనుకుంటాలే హైదరాబాద్ ప్రైజ్ కను కోని నీకు గిఫ్ట్గ ఇస్తేలె ఏం బాధపడకు
అక్క అసలు నాకు ఫోనే చేయట్లేదు కదా
మా అక్కన
ఆ అస్సలు నాకు చేసి ఎన్ని రోజులయిందో
అవునా
మినిమం టెన్ ఫిఫ్టీన్ డేస్ అయింది
ఆ ఆమె ఆలోచనలో ఆమె ఉన్నది
ఇంకేం ఆలోచన పెట్టుకుంటాంది
వాళ్లది ఎప్పుడు అయితేనే ఉంట
ఏం ఆలోచించొద్దు అయినా వాటిని ఆలోచించొద్దు మళ్ళా రిపీట్ చేయొద్దు
ఆ ఆమె ఇగా అక్కడే స్ట్రక్ అయిపోయినా
హ్మ్ ఎవరైనా ఇక ఎవరైనా ఏమైనా అంటున్నారా ఇంకా
అ ఏం లేదు కానీ ఇక మంచోళ్ళకి మంచోళ్ళ ఎవరు దొరకరుగా
ఉ అంతే కదా మరి మా లెక్క ఎవరు ఉండరు కదా మా లెక్క ఒక నలుగురు ఉంటే బాగుపడ్తది ప్రపంచం అనేది
ఆహా ఏ బాగుపడతాదని అన్ని ఏం చేస్తండ అని మనం అనుకున్నట్టు ఉండది కదా
ఉండదు మరి సరే నేను మళ్ళా ఫోన్ చేస్తా
సరే
ఏ బోల్